హలో!
ఆ, హలో!
హాయ్! ఏం చేస్తున్నావ్ బిజీయా?
ఆ బిజీగానే ఉన్నా కొంచెం ఇప్పుడే కొంచెం ఫ్రీ అయినా.
అవునా, మరి కొంతసేపుయినాక చెయ్యనా?
ఏ లేదు ఇప్పుడు ఫ్రీ అయినా మాట్లాడు రిఫ్రెష్ అయితా.
అవునా నాకు బోరు కొడుతుంది. అందుకే కొంచసేపు మాట్లాడదామని కాల్ చేసా.
అవునా?
ఏం చేస్తున్నావు మరి.
ఇప్పుడే కస్టమర్ వెళ్లిండు అయితే ఇట్లా కూర్చున్నా.
అవునా ఏం జాబ్ చేస్తున్నాము.
నేను పార్లరు
పార్లరు నేర్చుకున్నావా, నేర్చుకుంటున్నావా?
నేర్చుకుంటున్నా, నేర్చుకొని ఇట్లా పెట్టుకున్న.
వ్యక్తిగతముందు మీరు చేస్తారా? నువ్వు చేస్తావా?
ఆ నేను చేస్తాను.
లేదా? ఎప్పటినుండి.
ఆ ఒక సిక్స్ మంత్స్ అవుతుందే అవుతుంది.
అవునా? మీకు ఏ ఏం చేస్తావ్ దాంట్లో పార్లర్ అంటే?
పార్లర్ అంటే ఏముంటాయి ఇప్పుడు మేకప్ వేస్తారు. ఐబ్రోస్ ఆ చేస్తాను. బ్రైడల్ మేకప్. హబ్
సారీ డ్రాపింగు, ఇవి హేయిర్ స్టైల్స్ హెయిర్ స్టైల్ ఇవన్నీ నేర్చుకున్నావా?
అవును నేర్చుకున్నా నేను అంటే కొంచెం ఇంట్రెస్ట్ నాకు దా వాటి మీద
అవునా అందుకే ఈజీగా నేర్చుకున్నట్టున్నావ్.
ఉం ఇగ ఖాళీగా ఉండడం కన్నా మన మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదండి ఎ ఎంత ఆధారపడతాం ఎవరి మీద ఎంత ఫాదర్ అయి ఉన్నా ఎంత హస్బెండ్ అయి ఉన్నా అడగాలంటే బా అనిపిం పించదు కదా మనకు మనకు కూడా అవసరాలు ఉంటాయి మనీ కావాలి మనకు కూడా ఏదైనా చూస్తే కొనాలనిపిస్త స్తది ఏమని చేయాలనిపిస్తది అలాంటప్పుడు ప్రతిసారి వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టలేం కదా
అవును ఎంత మన వాళ్ళ అయినా కూడా వాళ్ళ ముందు చేయి చాపడం అది అట్లా మంచిగా అనిపియది ఎప్పుడు ఇండి పెండెంట్ గా ఉంటేనే మనకు ఒక వాల్యూ అనేది ఉంటది
ఉ హమ్ అవును అందుకే నేను కూడా ఏదైనా చెయ్యాలి నాకు సొంతంగా నా కాళ్ళ మీద బాగు మంది అంటే ఇప్పుడు ఇప్పుడే కదా సిక్స్ మంత్స్ఏ అవుతుంది వస్తారు నాకు తెలిసిన వాళ్ళు
ఆహా ఏమేం సర్వీసెస్ ఉంటాయి మరి అంటే తక్కువనే ఉండ పెట్టినావా మరి
ఆ ఆ కాస్టిగా మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వస్తారు కదండి ఇక వాళ్ళు వా ఇంతింత బ్రైడల్ మేకప్ అంటే దా వేరే వాళ్ళ దగ్గర అయితే టెన్ థౌసండ్ థర్టీ ఇట్లా తీసుకుంటారు అట్లా
ఇక సీజన్ కాబట్టి ఎవరు దొరకపోతే వాళ్ళు డిమాండ్ చేస్త
ఆ డిమాండ్ చేస్తారు అట్లా అని కాకుండా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి కూడా ఇప్పుడు కొంచెం మధ్యతరగతి కాకుండా కూడా కొంచెం పూర్ వాళ్లకు కూడా అరే నాకు కూడా మేకప్ వేసుకోవాలి నేను కూడా ఇట్లా పెళ్లికి వేరేవాళ్ళకి ఇట్లా వాళ్ళని వేరే వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా ఇట్లా ఉండాలి మనం అనిపిస్తది కద అండి ఇగ అలాంటి వాళ్ళని అందరిని అందరిని దృష్టిలో పెట్టుకొని అట్లా కొంచెం తక్కువ ప్రైజ్ లోనే చేస్తానండి నేను
ఆహా నాకే ఇక్కడ ఐబ్రోస్ చేస్తావా నువ్వు
ఆ చేస్తా కదా ఎందుకు మీకు రావ మీకు మీకు రాదా
నాకు రాదు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నా కాని అసలు అసలు నేను నేర్చుకోలేదు ఏంది ఆ చాలా డబ్బులు పెట్టి అక్కడ ఇక్కడ తిరగాల్సి వస్తది ఎవ్రీ మంత్ కూడా
అవునా అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నవ్ మనీ మొత్తం
అ అదే నేర్చుకుంటా నేర్చుకుంటా అనుకుంటున్నా గాని నాకు అది అంత ఫర్ఫెక్ట్ గా రా కాదు మళ్ళ రాకపోతే షేప్ మంచిగానకపోతే బయటికి ఎలా వెళ్ళాలి అని అట్లా అనిపిస్తది. సో ఇగా పోతే పోని మనీ అని చెప్పేసిగా ఆళ్ళని ఈళ్ళని ఒక్క షాప్ బంద్ ఉంటే ఇంకో షాప్ బంద్ ఉంటా అటు ఇటు తిరిగి అదే అయితుంది నాకు ఎవ్రీ మంత్
మనం ఒక దగ్గర నేర్చుకోవాలని ఏం లేదు ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదండి యూట్యూబ్ లో ఇప్పుడు హా ఇవన్ని వస్తాయి వంటలు వస్తయి అవన్నీ వస్తయి అట్లాంటి బ్యూటీ పార్లర్ కూడా అన్ని నేర్పిస్తారు కదా ఐబ్రోస్ ఎట్లా చేసుకోవాలి ఒకవేల త్రేడ్డింగ్ తోటి కాకుండా ఇప్పుడు మనకు ఎన్నో ఐటమ్స్ వస్తున్నాయి కొత్త కొత్తయి ఇప్పుడు ఇట్లా పెన్స్ లాగా ఉంటయి ఇట్లా చిన్న చిన్న బ్లేడ్స్లా బ్లేడ్స్ ఏ గాని ఇట్లా పెన్స్ లాగా పెట్టుకుంటాం కదా అట్లా ఉంటాయి వాటితోనే మనం చేసుకోవాలి
ఆ చూసినా అలాంటి చిన్న చిన్న మిషన్స్ చూసినా కాని అవి వాళ్ళు చూపించే వరకే ఉన్నాయి కానీ ఇంటికి వచ్చి న తర్వాత అంత అవి సెట్ కావట్లేదు సో ఇగ మళ్ళీ నేను వాళ్ళ బయట దగ్గరనే పోయి చేపిచుకుంటున్నా ఇక ఎవ్రీ మంత్ మళ్ళీ
అంటే సెట్ కావద్దు క సెట్ కావడం అనేది ఏమి ఉండదట అంటే మనకు దాని మీద అవేర్నెస్ ఉ ఉండదు కదా అది ఎట్లా చేసుకోవాలి మనం వీళ్ళు అంటే మనకు ఒక పోహ అపోహ ఉంటంది అన్నట్టు బ్యూటీ పార్లర్ వాళ్ళే ఇట్లా చేస్తారు మంచిగా వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు వాళ్ళు కూడా చే ఇప్పుడు మనం ఇట్లా పెద్దగా చేయమంట పెద్దగా చేయమంటే వాళ్ళ ఏం చేస్తరు బై మిస్టేక్ లో వాళ్ళకు గుర్తుండది లేకపోతే చేసే హడావుడి పడి వాళ్ళు సన్నగా చేసేస్తరు అప్పుడు దానికి మనం ఏం చేయలేం కదా ఇప్పుడు మనం కూడా అట్నే అనుకోవాల ఇప్పుడు మనం బయటి పోతేనే వాళ్ళ వాళ్ళు చేస్తేనే పర్ఫెక్ట్ చేస్తారు అనుకుంటాం కానీ మనం కూడా చేసుకుంట చేసుకుంటా పుడు మనం కూడా పర్ఫెక్ట్ అయిపోతాం ఏదైనా ట్రై చెయ్యాలి గదా
హెయిర్ కట్ చేపిచ్చుకుందాం అనుకుట్టా గానీ ఇక బయటి వాళ్ళతోటి చేపిచ్చుకుంటే మళ్ళీ పెరుగుతదా లేదా. ఆని చెప్పేసి అట్లా మళ్ళ ట్రై జేయలే ఇగ మా అమ్మీ నే కట్ చేస్తది ఇగ ఎప్పుడైనా
అవునా మీ మమ్మీకి ఒచ్చా
ఆ మా మమ్మీకి ఒచ్చూ మా మమ్మీ చేస్తే నాకు పెరుగుతాయి అన్నట్టు టు హేరు బయట వాళ్ళ దగ్గరా అవును బయట వాళ్ళ దగ్గర ఇగ నాకు స్టెప్ కట్ అట్లా చేపిచ్చుకోవాలని ఉంటది కలర్ ఏపిచుకోవాలన్ కానీ మా అ నే ఒద్దంటది ఇగ సరే అని చెప్పేసి సప్పుడేక ఉంటా ఇగ
అమ్మాయి అన్నప్పుడు హేరే ఉండాలి కదా హేరే ఉంటేనే అందంగా ఉంటది గదండి
అవును కానీ ఇట్ల గడ్డి గడ్డీ ఉంటే మంచి గనిపించదు
గడ్డ గడ్డి అంటే ఇగ మనం దాని హెయిర్ ని మెయింటైన్ చేసుకోవాలి దాని ఆయిల్ ఆయిల్ రాయడం లేపోతే షాంపింగ్ షాంపు జేయడం అవన్ చేసుకుంటాం గదా అని
ఊమ్ అవిటికి ఇగ కొంచెం టైమ్ స్పెండ్ జెయాలి ఇగ అ
మీరు హే ఆయిల్ ఆ హే ఏ ఆయిల్ యూజ్ చేస్తారండి హెయిర్ కి
మేమా పారాషూట్
పారషూటా
ఊ మరి ఏమైనా సజెస్ట్ చేయొచ్చు కదా మరి తొందరగా ఇట్లా బ్లాక్ గావడానికి
ఆ నేను అదే నేను హోమ్లా రెడీ ఏసుకున్న అంటె అంటే కోకోనట్ ఆయిల్ ఉంటది కదా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంన్స్ తోని మనం ఉన్న చెట్లూ వాటితోని నేను ఒక అ ఆ హెయిర్ ఆల్ ప్రిపేర్ చేసుకున్నా అండి
అవునా ఎలా ఒకసారి చెప్పవా
ఇప్పుడు మనం కొ ఇప్పుడు కోకోనట్ ఉంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటది గదండి, ఇప్పుడు గానుగా నూనెలు ఇప్పుడు అలాంటివి ఎన్నీ చేస్. స్తున్నయ్ గదా లేకపోతే అవి దొరకక్ పోయిన కూడా పారాషూట్స్ ఇప్పుడు డి మార్స్ లల్లా పెద్ద పెద్ద ఆయిల్ బటిల్స్ అవన్ దొరుకుతయ్ గ అవన్నీ ఆయిల్స్ లో మన దగ్గర ఏం ప్రతి ఇంట్లో అయితే తులసి చెట్టైతే కంపల్సరీ ఉంటది గదండి తులసీ మందారం ఇంకేంటి ఆనియన్స్ మన ఇంట్లోనే ఉన్ ఉ మందరం ఆకులు పువ్వులు ఆ ఆనియన్స్ మెంతులు
ఊ
అన్ని మన ఇంట్లో ఉండేటియి అవన్నీ ఆయిల్ లేసీ హీట్ జేసేసి కొంచెం మ మరీ అంత కాలు కాలనీయొద్దు కొంచెం హీట్ జేసేసి ఆ చల్లగా అయినాక మనం ఏమంటరు జల్లెడ వట్టుకొని అ నువ్ ఒక డబ్బల స్టోర్ చేసి వెట్టుకుంటే బాగుంటది మనం ఎ ఇప్పుడు హెడ్ బార్ట్ జేస్తమో దానికూ నైట్ ఒక నైట్ ముందు లేకుంటే మనకి టైమ్ ఉందను కుంటా ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ అట్ల వె కొను మనక్ హెడ్ బాద్ చేసినం అనుకో మన హేర్ హేర్ గూడా స్మూత్ అవు తుంది లాంగ్ గూడా అవుతుంది గ్రోత్ ఉంటది బాగా బ్లాక్ గూడా అవుతది అవునండి నేను నేను అదే యూజ్ చేస్తానండి
హోర్ హెయిర్ గ్రోతూ ఉందా మీకు
ఆ ఉందండి చాలా ఉంది అసలు నాకు అసలు చెప్పాలంటే, మా ఇంట్లో అందరికి జుట్ట ఉండేది నాకే అసలె. ఎప్పుడూ దాన్ జుట్టు విరగకపోయే సలు
బ్కా గావాలి నాకు బ్లాక్ అయిందా మరి
అవునండి బ్లాక్ అయింది నేను స్కూల్ కెళ్ళేసప్ షైనింగ్ గూడ ఉంటది అసలు మనం వేరే షాంపూస్ ఇట్ల వెట్టుకుంటే తల స్నానం చేస్ నంక గడ్డి గడ్డిగ జుట్టూ అట్ల అయితది గదండి అట్లా గాకుండా ఈ ఆయిల్
ఉన్నారు గద దాని కోసం అట్లా సిల్కీగ ఉండడానికి
అర్ధం గాలేదండి
సిల్కీ గా ఉండడానికి సీరమ్స్ వాడుతున్నారు గదా, హెయిర్ సీరమ్స్ అని వస్తున్నాయి కదా.
నేను అలాంటి ఏం యూజ్ చేయనుండి ఓన్లీ ఈ ఒక్క ఆయిలే యూజ్ చేస్తానండి బయట ఏం ఉమ్ యూస్ చేయను అసలు నేను కెమికల్స్ అవన్నీ ఉన్ టాయి కదా అంటే ఇన్ని రోజులు అంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అన్నీగా మానేసినాడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినా కదా అీ ఇంట్లో ఉండేవి సామాన్లు అన్నీ చెట్లు ఆకులు అవన్నీ ఇప్పుడు అదే అ యూజ్ చేస్త స్తా అండిఓన్లీ హెడ్ బాత్ కి ముందు పెట్టుకుంటా అంతే అండి రోజు కూడా ఆయి ఆయిల్ పెట్టు
అందరికి పడుతుదా మరి అందరికి
అవునండి ఎవరిని యూజ్ చేసుకోవచ్చు దాంట్లో పడడం పడకపోవడం ఏమి లేదు కదా అది ఫుడ్ ఏమి కాదు కదా న్యాచురల్ గా ఉన్
అంటే కొ ఉంటాయి కదా షాంపుూలు సోప్స్ మనం యూస్ చేస్తాం కొందకి పడితే ఎక్కు పడాయి ఇంకా హెయిర్ లాస్ అయిపోద్ది మొత్తం హెయిర్ ఫాల్ అయిపోద్ది అట్లా అవుతుంది కదా దీని తోటి మరి ఏమన్నా అవుతుందా అందరికి పడుతుందా అని
నాకు తెలిసిన వరకియితే అందరికి బానే ఉంటది ఒకవేళ మీరు వేరే వాళ్లుు యూజ్ చేస్తుండ్రు కాబట్టి ఇది పెట్టా ఆ పెట్టిన కొన్ని రోజులు మీకు హెయిర్ లాస్ అవుతుంది ఎట్లయినా అవుతుంది అంటే అది మీ ఏమంటారు మీ హెయిర్ అబ్జర్వ్ చేసుకునే వరకు అంటే దానికి అలవాటు పడాలి కదా ఇప్పుడు మనం ఏదైనా కూడా దానికి అలవాటు పడ్డాకనే మనం బాగుంటది ఏదైనా కూడా అట్లనే కొన్ని రోజులు ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది తర్వాత మనం యూజ్ చేస్తా చేస్తా ఇప్పుడు బా ంట నేను దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి యూజ చేస్తున్నానండి
అవునా ఇప్ప ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా మొత్తం తెల్ల ఎంటికలు వస్తున్నాయా అవి పోతాయా మరి
పోతాయనిం ఏం చెప్పలేను గానీ రాకుండా ఉండవచ్చు
అంటే దాని కోసం ఇప్పుడు అందరుూ కలర్లు యూజ్ చేస్తున్నారు కదా ఊకె ఆ కలర్ లు పెట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని విన్నాను ఆ తెల్ల ఇంటికాలు కనబడకుండా చేయాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు ఏవేవో కొద్ద యాడ్స్లలో చూసి అవి ఇవి
అవునండి దానికి కెమికల్ యూజ్ చేయకుండా కూడా మన ఇంట్లో ఉండే మనకి ఎట్లా గోరింటాకు ఉంటుది గోరింటాకు పెట్టు కోవచ్చు ఇప్పుడు ఆ యూజ్ ఆయిల్ అయితే యూజ్ చేయడం వల్ల అంటే పాత వాటినయితే తెల్ల ఎంటికని అయితే ఇప్పుడు బ్లాక్ అయితే చెయ్యవు చెయమంటే గాని అవి బ్లాక్ మళ్ళ తెల్లింటికలు కొత్తవి రాకుండా చేస్తదండి ఈ ఆయిల్
అవునా బెస్ట్ ఉందండి అయితే ఒకసారి ట్రై చేయాలి నేను కూడా ట్రై చేస్తా ఈ వీక్ లో
ఉమ్ చెయ్యండి మీరు కూర చే మంచి రిజల్ట్ కనిపిస్తాది మీరే మళ్ళీ అంటే బాగుంది ఈ ఆయిల్ అని
అవునా ఔ ఓకే ట్రై చేసి చూస్తాను నేను గుడా
మీకు మీరు మేకప్ వేసుకుంటారా అండి
లేదండి ఐ యామ్ న్యాచురల్ బ్యూటీ
అవునా
అవును ఎక్కువ ఏం పెట్టాను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పెడతా అంతే ఇక నాకైతే పడ్డది అందరు మేకప్లు క్రీమ్లు లిప్స్టిక్ లు అవన్నీ పెట్ పెట్టుకొని అస్తారు గాని నేనే అవి ఏం పెట్టుకోను
అవునా నాకైతే అసలు ఫేరన్ లవ్లీ పెట్టుకుంటె మొత్తం జిడ్డు జిడ్డు అనిపిస్తుంది మొత్తం ఫేస్ మొత్తం బ్లాక్ అవుతాది నాకు అసలు నేనైతే ఏం పెట్టుకోనండి అసలు ఫేస్ అసలు లేదండి అంటే అప్పట్ల అ అంటే పాస్ట్లు పెట్టుకునే దాన్ని కాని ఇట్లా ఫెయిర్ అండ్ లవ్లీ లేకుంటే ఇట్లా ఒక క్రీమ్ ఉండేదండి బీబీ క్రీమ్ అలాంటి క్రీమ్స్ కొన్ని రోజులు యూజ్ చేసినా అండి బాగానే ఉండేది గానీ ఒక ఇగ ఇక ఏమంటారు వన్ టూ ఇయర్స్ బ్యాక్ లో అది పెట్టుకోవడం వల్లనొ మరి ఎండలు తిరి ఎక్కడోవల్లతెలియదు కానీ మొత్తం ఫేస్ మీద రాషెస్ వచేసినాయండి
అయ్యో అవునా
క్టర్ కన్సల్ చేస్తే ఇ ఇట్లాంటి క్రీమ్స్ అవన్నీ ఏం పేంటద్దు అని చెప్పిండ్రు ఇగ అలా అప్పటి నుంచి నుంచి నేను అసలు మానేసిన అండి టూ త్రీ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర అసలు ఇప్పటిక పౌడర్ కూడా పెట్టినండి
పెట్టాలనిపిస్తే ఎటైనా వెళ్తే ఇట్లా ఫంక్షన్స్ అట్లా అప్పుడు పెట్టుకుంటా కాని లేకపోతే అసలు పెట్టుకొనే పెట్టుకొను కొనండి అసలు ఫై ఫేస్ కి ఏం పెట్టను
అవునా గ్రేట్ ఏం మరి
హ్మ్ ఇంకా మనం నాచురల్ గా ఉండాలంటే అసలు ఫేస్ అస క్రీమ్స్ అవన్నీ ఎందుకండి మన ఇంట్లో నుంచి శనగపిండి ఉంటది పాలుంటాయి పెరుగు ఉంటది పసుపు ఉంటంది అవన్నీ కలిపి పెట్టుకుంటే కొద్ది ఫేస్ ప్యాక్ లాగా ఓ వీక్ కి వన్ వీక్ కి ఒక టూ త్రీ టైమ్స్ మన
అవును ఇప్పుడు రీల్స్ అన్ని కూడా అవే వస్తున్నాయి అన్
హు ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ పాతకాలం అన్ని తేేమో ఇవన్నీ ఎందుకు చేయడం అవ అని అనుకునే వాళ్ళం ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ తోటి వావ్వు ఇది నన్చురల్ అంటే అవి వచ్చి ప్రోడక్ట్స్ ఏంటిదంటే ఆ ఏమంటారు అప్పటిదాప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం ఏదై యజ్ చేస్తే దాన్ని బట్టి మనం ఏమ కొంటాం వావ్ ఇది బాగుంది ని దీన్ని మనం యూజ్ చేయాలి కంటిన్యూ చేయాలి అనుకుంటాం కానీ మనకు ఫ్యూచర్ లో ఏం తెలుస్తుంద అంటే